హాయ్ అండి హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
హలో
చెప్పం వినిపిస్ దా
హలో హాయ్ అండి వినిపిస్తుందా అండి
పిస్తుంది ఓకేనా మీకు నా వాయిస్ ఏ హలో మీకు నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా హలో హలో
హాయి అండి బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా హలో
ఆ విభిస్తున్నా
ఆ వినిపిస్తుంది మీకు ఓకే నా వాయిస్
ఆ ఓకే అండి బావున్నారా మీరు
ఉమ్ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి తిన్నారా అండి
తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఏంటండి. స్పెషల్
ఈరోజు మాది పప్పు చారంండి
జీ మీరే చేసారా మాది ఎడంం
అనా
హ
మీరేం చేశారా ఎం టమాటో లేదు లేదు మా మమ్మీ చేసింది
అ మమ్మీ చే మమ్మీ మమ్మీ చేసారు
బాగున్నండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి తిన్నండి
తిన్నాము మీరు
లంచ్ ప్రిపేర్ చేశారా ఏం లేదండి అలా బయట కూర్చున్నా
నా ఇతే పచ్చు
అవును
ఇప్పుడే నా పనులన్న అయిపోయాయండి కొంచెం ఇంకా వాషింగ్ మిషిన్ స్టార్ట్ చేసేదిడి చిన్న చిన్న బంగ్లో ఉన్నా అ
లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తారు మరి హలో హలో విన్పిస్ంద వయిస్
పోతేం
ఈ ఈ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
స్త ప్రశా
అ
అ హలో
హలో మీ వయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
వినిపిస్తున్నాండి
ఆ ఓక కే పడుకోన్
ఆమ్ ఏంటండీ విశేషాలు ఈ మధ్యలో ఏమైనా సినిమాలు చూసారా
ఆ లైక్ సూర్య మూవీ ఒకటి ఉంటుంది కదా లా గురించి అది చూశాను సూర్ ర్య మూవీ ఉంటుంది కద ఒకటి లా గురించి మూవీ నేమ్ వచ్చేసి చై ఆ అవును ఆ మూవి అవును బాగుంది కాన్ చె బావుంది మంచిగా
హుమ్మ్ చిన్నపిల్ల చ్ చాలా బావుంది మొన్న ఐ నేను గూడా చేయ అంటే మా వారు చెప్పారని చూసానండి ఒకటే పట్టి పట్టి పెట్టారు ఏంటి అంటే సుందరం సత్యం సుందరం
ఓకే
ఆమ్ అది కూడా అం డి కార్తిగ్ది చాలా బాగుంది కాన్సెప్ట్ ఇన్నిరోలు అసలు ఎలా చూడకుంటున్నానా అని ని సమ
గురించి కన్సెప్ట్ మూవీ
కాన్సెప్ట్ ఏంటి అంటే మ్చ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ విలే ఆ ఉ ఊర్లల్లో ఉండి ఉండి ఒకటేసారి కొంతమంది కొన్ని ఆమ్ మ్చ్ నష్ తాలు వచ్చేసేసి ఇప్పుడు వచ్చి సిటీల్లల్లో బతుక్ చతున్నారు కదా అీ వాళ్ళు ఊర్లో ఉన్న విషయలన్నీ మర్చిపోతారు కానీ చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఆడుకున్నవి అవన్నీ ఉంటాయి గదా పిల్లలు పిల్లలు కలిసి ఆడుకున్నాయ్ అవి చేసినా ఇవి చేసినాయి దాని గురించి అండి మ్చ్ చప్పర్వసే నండి
ఓకే
అమ్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ డాడీకి ఆస్తులు పోతాయ్ చుట్టాల వల్ల ఆమ్ అయితే ఇంకా ఆ అబ్బాయి ఏమో మన్ ఇంటర్ టెన్త్ అయిపోయింది ఇంటర్ ఏజ్ లో ఉం ంటాడు అబ్ అయి ఇంకా సిటీకి వచ్చేస్తా ఉంటడు అంటే మ్చ్ వా వాళ్ళ డాడీ అట్లా ఆస్తులు పోయేసరికి ఇంకా అక్కడ ఉండ బుద్ధి గాదు వాళ్ళకి సొంత ఇల్లు గూడా వాళ్ళాక్కుంటారు అనమాట వాళ్ళ చాలా పెద్దిల్లు ఎన ఒకా పెద్ద గార్డెన్ అట్లుండేది అనమాట ఇంకా వాళ్ళు ఎళ్ళిపోతారు వాళ్ళ చెల్లి పెళ్లికని మళ్ళీ ఊరికొస్తాడు అతను కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి పెళ్ళైయి ఒక పాప ఆ పాప టెన్త్ స్టాండర్డ్ లో టెన్త్ ఎయిత్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వస్తాడు ఆడు
ఓకే
అ తనకి అంద గుర్తుంటారు కదా. ఎప్పుడో చిన్నప్పుడు టెన్త్ అంటే అప్పటికి దగ్గర దగ్గర ఈజీగా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాకా వస్తాయి కదా. ఈ నలభై సంవత్సరాలు అప్పుడు తొండ అతే తనకి ఏం గుర్తుండదు అనమాట వాళ్ళు వాళ్ళ పిన్నిలు బాబాయిలు మామాయిలు వాళ్ళే గుర్తుంటారు. వాళ్ళు వాళ్ళనే గుర్తుపడతారు కానీ ఆ చిన్న పిల్లలు గుర్తుండదు. ఎవరైతే వాళ్ళతోటి ఆడుకున్నది ఆ ఇంకా వచ్చే హీరో వచ్చేసేసి పలకరిస్తాడు అనమాట. అతను బస్ దగుడి త వచ్చి పలకరించి అతన్ని తీసుకొచ్చి పెళ్ళిలో అంత చేసి కాని తినకు గుర్తుకు రాడా అనమాట కానీ యాక్ట్ చేస్తా ఉంటాడు. తను గుర్తున్నట్టు యాక్ట్ చేస్తా ఉ అడు అయితే ఏమైది ఇంకా పెళ్ళ అయిపోయిద్ది. పెళ్ళ అయిపోయాక తను చాలా ఆప్యాయంగా పలుస్తా ఉంటాడు. హీరో అతన్ని కానీ తనకేమో ఏం అర్థం కాదు కొంచెం నాసలా ఫీల్ అవుతుంది. తా అంటాడు ఇంకా తను ఇక వాళ్ళు వెళ్ళిపోతా అంటే ఇక త అయిపోయిద్ది. తననికి రేపు ఆఫస్ంది వెళ్ళాలి అనేసిసి అంటాడు కానీ తను కావాలని బస్ మిస్ చేపిస్తాడు. అనమాట అతని తో ఆ ఇంకా నాకొద్దు నేన వెళ్ళి లార్డ్జ్ లో ఉంటా. లార్జ్ చూపి అంటే అదేంటి బావా మీరు మా ఇంటికి రాకుంటే అలా ఎలా వెళ్తారు. అనేసి తను అడుగుతాడు. కాని అతని కోపం మీద అరిచ చేస్తాడు. అరి చేస్తే వెళ్ పోయి లార్జ్ ఇ ఎలా ద తంటాడుగా నవ చాలా గలీజ్ ఉంటాయి అనమాట స్టేస్ ఉంటాయి కదా నైట్ ఆ ఆ ఇకా తనకి ఇక ఏ ఏది దొరకచ్చ చచ్చినట్టు వెళ్తాడు అనమాట ఇంకా వాళ్ళు ఇంటికెళ్ళాక ఇ ఇంట్లో మర్యాదలు ఉంటాయి. కదా ఇంట్ ఇంట్లో మర్యాదలు చేసుకుని వాళ్ళందరు కలిసి వెనకక వెళ్య కూర్చొని తన గురించి చెప్తా ఉంటాడు. ఆ తను ఎట్లో ఇల్లుగన్నది ఇంకా తను ఒక ఆ ఎద్దుంటది అన్నమాట తాగిద్దట్లాగా ఉన్నది ఏంటి అనేసి ఇక వాళ్ళు కొంచెం ఏంటి కళ్ళు తాగుతారునమాట కళ్ళు తాగినక ఇంకా. అతను మత్తులో ఇక ఏమంటాడంటే ఇంత సేపు అవుతుంది. బాబ మీరు వచ్చి కానీ నన్ను మాత్రం ఇంకా పేరువ ట్ అయి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పిలవలేదు. మీరు రేపు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటందినమాట రేపన్నా నన్ను నా భార్య అని నా కుటుంబం ఏ పిల్లోడికి నీ పేరే పెట్టుకుంటాను బాబ నన్ను భ నా భార్య అని పే పేరు పెట్ మా ఇద్దరిని దీవించు అని అనేసరికి తనకి భయ వేస్తుంది. ఇంకా ఎందుకంటే తన పేరు తెలియదు కదా చుట్టాలలో కూడా అడుగుదాం అనుకున్న టైం కి వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతారు హలో
ఓకే చెప్పండి
అట ఇలాంటే ఇంకా తనకి ఏ అర్ధం కాదు ప్రతిసారి అడిగినప్పుడల్లా తను అడ్డుపడతాంటాడు. ఇక తనకి ఏం అర్ధం కాదు ఇక నైట్ నైట్ సర్దుకొని వచ్చేసేసి గుళ్ళ బట్ట అభిషేకానికని డబ్బులు
ఒకే
ద్దా మ చూస్త డు కాని ఇంటి పేరు చెప్పాల్సిందేం తనికి అంత ఎట్ అనిపించి అ
హూ
ఉ
హలో
అసదికి వెళ్ల్పడసి